ఆ నమస్కారం అండి.
ఎలా ఉన్నారండి.
ఆ బాగున్నాండి మీర ఎలా ఉన్నారు.
బాగున్నామండి.
అవునా తిన్నారా మరి.
లేదండి పొద్దు అంటే. బ్రేక్ఫాస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి చేసినంటి ఆంటి అట ఆకలియితానండి అందుకే పీస పీస మాటల్తానాయి
నాకు కూడా ఆకలి అయితుందండి అన్నం చేసేది ఉంది ఏం చేయాలో అర్థమైతలే
రి అన్నం చేయండి ఏం చేయలో అంటే అదేందండి
కూర గుడ కాగేల
పప్పు తీసుకొని రాస్తాండి మా ఇంట్లో పప్పు చేసి
మా మమ్మీకి హల్త్ బాగాలేదైతే హాస్పిటల్ ఎల్లింది అందుకె చూస్తున్నాయిగా మమ్మీ వచినంక చేస్తాది
నేను నైట్ ఏమణకుంటూన్నా సేవ్ తీసుకొని అస్తా
ఉం తిసుకొని తింటారా
లేదు మా అక్క దగ్గర మా అక్క బేల్ పరి చేస్తది
ఆ
అదే అక్క మంచిగా చేస్తుది నైట్ ఏమన్నా తింటాం గదా అనీటికి ఉం
ఉం డిన్నర్ ఎప్పుడు దాకా చేస్తారు
చూస్తానండి డిన్నర్ ఏమో ఎ ఏమ అన్నం తినప్పేస ఏమనా బయటయి తినప్పమ్ మా తమ్ముడైతే ఇన్ని పే అసలు ఉన్నాయి ఒక్క రూపాయి ఇయ్యి అంటే ఇయ్యలేదు తెలుసా ఎంత ఫుల్ ఏడ్చినా ఇవాళైతే మస్త్ ఏడ్చినా రెండు గంటలు ఏడ్చినా తెలుసా
ఎందుకుఎడ్చిన్లు ఏడుస్తే ఇస్తస్తారా
లేదు యి పైసలు లేక ఇట్లా ఎక్కడైనా పనికి పోతా కూడా అయితే వద్దు అని అంటు అన్నాడు
తర్వాత చేయండి ఇప్పుడు ఎ పని చేస్తారు
కానీ పైసలు కోసం ఎవరైనా అడుకోవాలి కాని బాగా ఏడుపాతనంది ఉం
అ ఉ స్టోరీస్ ఉన్నాయా చెప్పడానికి చెప్పండి కదా
అమ్మా మీ వయిస్ ఎట్లా వస్తుంది ఒక్కటిసారి వస్తుంది జిబ్బుమని
అదే నెట్వర్క్ ఇష్యూ అండి
అవునా
వర్షమస్తుది కదా
అది ఒక్కటిసారి ఎంత స్పీడ్ లో వస్తున్నాయింటడి అంత
ఆ వస్తుతి కదా అయితే సిగ్నల్స్ ఉండయి
ఉం
ఉం
ఇంకా అందరూ బాగున్నారా మి మమ్మీకి ఏమైందండీ
వామిటింగ్స్ అయితున్నాయి ఎమోషన్స్ అయితున్నాయి
ఆహ గ్లుూకోస్ ఎక్కిప్పచ్చేదానికి వెళ్ళారా ఉ
క
ఇంకా మా ఇంటి సైడ్ ఒక్కాయన చచ్చిపోయిండు అయితే ఆయనకి త్రీ ఓ క్లాక్ నుంచి బ్యాండ్ కొడతాల్లు. ఓ ఎంత గొడవలు అయినయి తెలుసా మీకు కొట్టుకునే వరకు అచ్చినయి ప్రసి పరిస్థితి అక్కడ. ఇవా ఇప్పుడు ఆయనకి తానం పోసేటప్పుడు, ఆయనకి లేపేట ప్పుడమ్మా గొడవ పెట్టుకున్నరు ఫుల్ వాళ్ళ పెద్ద కొడుకు అచ్చిండేమో
ఇ
ఆ
అయితే ఏమైంది?
పతే సమయం ఆత క కక హలో హలో
హలో
ఆ
అస్తుందా నెట్వర్క్ ఉందా లేదో చూసుకోండి.
ఆ అస్తుంది కొంచెం కొంచెం.
అవునా
హ్ ఇంకా
ఇంకా నాకయితే ఒక కాళ్ళు ఫుల్ నొస్తుండే.
ఎందుకండి?
ఏమో ఫుల్లు నొస్తుంది.
ఆ
ఆ ఇంక చెప్పండి కదా ఇట్లా సైలెంట్ ఉంటే ఎట్లా.
అదే పాపం ఇట్లా కూడా ఎంత మంది అచ్చుడు తెలుసా బామంది అచ్చిల్లు ఆ ఆపితే కూడా ఆగుతనే లేరు ఓ వాళ్ళ వైఫ్ అం ట ఇంత లావుగున్నది గలీజ్ ఉన్నది.
అ
అవును ఆ మె కూడా అచ్చింది మొత్తం లావు లావుగా కర్రే కర్రేగా ఒక బ్యాగ్ ఎసుకొని అచ్చింది.
అవునా.
హ్
ఇంకా వర్షం బాగనే వస్తుంది కదా ఇక్కడ, ఇప్పుడస్తలేదు.
అవును పాపం మేం అనుకున్నం.
తాకచ్చింది.
ఆ మేం అనుకున్నం పాపం ఆ తాతకి ఎట్లా తీసుకపోతరో అని.
అవునా
అయర్ నిన్న ఉన్న నిన్న ఈ టైం వరకు ఉన్న మనిషి ఇవాళ లేడు చూడండి. మనిషయితే గ్యారంటీయే లేదు. ఎవర్ది కూడా.
హార్ట్ ఎటాక్ వచ్చింది కాచ్చ
ఉ పాపం
ఉ
ఎట్లనో ఏమో నాకైతే ఎవరైనా చనిపోయిన అంటే పదవాపే గుర్తుకొత్తాడు నాకు బాగా ఏడుపొచ్చి ఆయనకి తీసుకుపోతుండ ఇప్పుడు ఎట్లా అందరు ఎట్లా ఏడుస్తుంది అట్లా ఏడుస్తుండే
అవునా
ఉ వాళ్ల వైఫ్ కి తీసుకురాలే ఆమెకి అక్కడనే కూర్చోబెట్టి ఇల్లు
ఉ
ఉ వాళ్లే ఇక్కడైనే గుడి పూజారి ఉండే
ఆహా
ఉ గుడి దగ్గర ఎందుకు అని కొంచెం ముంగట వరక గుడి దగ్గర ఏమో చేసిల్లు
అవునా
ఉ చేసి తీసుకుపో వెళ్ళు
ఉహు ఇప్పుడు వాళ్ళకి ముట్టుడు ఉంటది మంది అది గుడి ఓపెన్ చేరు కావచ్చు ఒక టెన్ డేస్ దాకా
అంటే ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారా ఎవరు తీసుకుంటా అని అన్నారు మా ముంగట ఆంటీ
ఆ కాదు కాని వాళ్ల ఫ్యామిలీ వాళ్ళీ క రారు ఇక్కడ కూడా దేవుడి దగ్గరకి అక్కడ ఎక్కడ పోరు
అవును పోరు వాళ్ల మనరాలకైతే మొత్తం మైదా పెట్టి ఉన్నది పాపం వాళ్ల ఆంటీ పెళ్ళి ఉండేమో ఉండే అంట
మీచ్ అవునా
ఉ ఇంకా మొన్న ఒక ఆమె పెళ్ళంది ఆమె అంత ఎంతో కర్రీ గుండు తెలుసా అండి ఇది చూసినారా ఇది బ్లాక్ ఫీవర్ అని అ అంటే ఆ ఏమంటారు వాళ్ల చిన్న కోడలు అని అన్నారు
అవునా ఇక ఏమో వాళ్లది ఎక్కడ తమిళ వాళ్ళది
ఉ తమిళనాడు
అక్కడ వాళ్లు అట్లనే ఉంటారు
కానీ పిల్ల హైదరాబాద్ ఆమె అండి
అవునా కానీ అదే కావచ్చు హైదరాబాద్ లో ఉంటది కానీ తమిళ్ వాళ్ళు వాళ్ళది అట్లానే ఉంటారు
ఆహా
ఆ ఇంకా ఏం చేస్తారు మరి ఇంటికి వెళ్ళినాక అన్నం కూర
లేదు అన్నం ఉంది మా తమ్ముడు అయితే బయటనే ఫుడ్ తిన్నాడు ఇప్పుడు కాసేపు పడుకుని ఉన్నడు మమ్మీ కూడా ఇంతకు ముందే తిన్నది ఎవరు కూడా తినరేమో అన్నమైతే ఒక గంజిం నిండా ఉన్నది ఇగ ఏం లేదు నేనే తీసుకొని వెళ్తా ఇగ దేవుడు నన్ను తీసు లేసాడు రేపు నిన్న ఆయనే పోయిండు ఇవాళ నేను సక్కగాని
ఒక నెల వరకు తినకుండా ఉండండి ఇగ అది మొత్తం అంత
అంతా తింటే లేవనే లేవనండి
మ్
మ్
నాది లెఫ్ట్ కాళ్ళు నొస్తుందండి అది ఆక్సిజన్ వల్ల అయితదట ఎప్పుడు గూడా నాకు కాళ్ళు నొస్తనే ఉంటాయి లే ఫ్టో లేకపోతే రైటో లేకపోతే ఏమైనా ఒకటైతది చేతులన్నా నొస్తయి ఏదో ఒకటి అయితది తెలుసా
అయ్యో ఎందుకండి లెఫ్ట్ కాలు ఎందుకు అట్ల నొస్తుంది ఏమైనా వెయిట్ యేసారా అండి లేకుంటే ఎక్కడైనా బడ్డారా
ఏమో అండి అది లోపల నుంచే ఉంది కావచ్చు
మ్ ఏమైనా నర్వస్ ప్రాబ్లమ్ అనుకుంటా
ఉంది కావచ్చు గా ఎవరికి తెలుసు
మ్
నేను మొన్న నిన్ననే బ్రష్ చేస్తున్నా బ్రష్ చేస్తుంటే ఒక్కటిసారి ఇట్లా అయింది ఇక్కడ ఎంత నొప్పి అయింది తెలుసా ఇది పళ్ళ దగ్గర కింద ఉంటది గదా స్కిన్ అవు మొత్తం రొప్పయింది ఇంకొక ముందు ఏమైంది అప్పుడు గూడా ఇట్లానే చేసినా అదే ఇట్ సైడయింది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ అయింది ఇప్పుడు నొప్పి ఉంటాయి తెలుసా ఎన్ని రోజుల వరకు ఉంటాది తెలుసా అది పోనేపోదు ఫుల్ నొక్కిి ఉంటది అది నేను మెల్లగానే జేస్తా మరి బ్రెష్ అది ఎట్లాయిందో ఏమో
అంటే మీరు ఒక్క దగ్గర మైండ్ పెట్టరు ఏమో అటు ఇటు అటు ఇటు అటు ఇటు అవును ఇది న ది ఫ్రాక్చర్ అయింది కదా అను ఫివరు ఇంకా వరకు నా కాళ్ళు ఉబ్బి ఉంటది దె లుసా బాగా నిల్చుంటే నొప్పి పెడతది బాగా ఇది ఉంటది కాళ్లో అమ్మా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనమైతే
అవునండి
మ్
ఇంకా మీకు మైదాకు పెట్టడం వచ్చా
కొంచెం కొంచెం అండి మీకు వచ్చా
అవునండి అచ్చు కానీ
మ్ లేదు మా ఇంటి సైడ్ మా రిలేటివ్స్ ఉంటరు వాళ్ళ దగ్గరనే పెట్టించుకుంటా
మ్
వాళ్ళే పెడతరు మంచిగా ఇగ వాళ్ళ దగ్గరనే పెట్టించుకుంటా
ఆ ఆ సరే అండి మళ్ళీ చేస్త నేను
సరే అండి